హలో ఎమ్ లేదు జస్ట్ ఇప్ ఇప్పుడే తిన్నా జస్ట్ నౌ ఒక ఫైవ్ వన్ మినిటో ఏమో అవ్ తుంది అంతే మీరేం చేస్తున్నారు
నేను ఇందాకే వచ్చిన
ఉ హు ఈ రోజు లేట్ అయినటుంది
లేటే ఎందకంటే ఓ ఎయిట్ ఫార్టీ అట్లా అయింది.
ఉ హ తిన్నరా మరి
వచ్చినా తిన్న పిల్లలు ఒక్కటే అరుపు సౌండ్స్ తిను
ఉ హు
పడుకో బెట్టి ఇక అన్నం తిందామని ఎమ్ కు ఎమ్ వండింది
హలో
హలో
ఆ చెప్పండి ఏమో అన్నరు ఇప్పుడు
ఆ ఏము ఉండదు కర్రీ ఏంట్రా
కర్రీ టమాట కర్రీ
హ
అది అయిపోయింది ఇప్పుడే ఎప్పుడు ఎయిట్ థర్టీకి తిందాం అని అనుకు కున్నా ఆ తినేసరికి నైన్ థర్టీ అయింది అ మీకు ఫుడ్ ఇష్టం ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం
అంటే కొన్ని నేను వండుకుంటే ఇష్టాం కొన్ని పక్కనోళ్లు చేస్తే
నాకైతే నైంటి పర్సెంట్ పక్కనోళ్లే ఎందుకంటే నాకు వంట రాదు కాబట్టి బిర్యానీ తింటారా మీరు
దా అమ్మ బా చేసావు ఇట్ల
మీ వాయిస్ క్లారిటీగా రాట్లేదు
మేడమొచ్చి ఏ చారు లోతు ఉంటది
ఓ నాకు ఓన్లీ ఫీష్ ఫ్రై అంటే నే ఇష్టం కర్రీ చేస్తే ఆ ముల్లులు తీయడానినకే నాకున్న ఓపికంత పోద్ది తర్వాత తిన్నా తిన్నట్టు అనిపించదు ఇగా హలో చెప్పండి హలో
ఎప్పుడొస్తరు
ఫ్రై యే బాగుంటది కొంచెం తొందరగా తినొచ్చు
తొందరగా తినొచ్చు కొంచెం తిన్నట్టు అనిపిస్తది అది అయితే అవును
అంటే బిర్యానీ స్ తింటా
ఇంకా అవి చికెన్ మటన్
మటన్ అంత బాగుండదు మటన్ది అమ్మా ఏమంటారు మమ్మీ వాళ్ళ అక్క పిన్ని అంటారు కదా మీ దాంట్లో తను ఒక్కసారి చేసింది అసలు ఒక్కటే సారి తిన్నా కిర్రాక్ చేసింది అసలు అబ్బా ఎవరు వావ్ ఇంత బాగా చేసింది అనుకున్న ఇగ తర్వాత నుంచి తింటలేదు ఇగ అంటే వేరే వాళ్ళు చేస్తే తిన్నా కాకపోతే అది నచ్చలేదు నాకు ఇదేంది ఇట్లుంది అనుకున్నా ఆ టేస్ట్ అసలు భలే వచ్చింది మ్మ్ హు చికెన్ది ఎప్పుడైనా పర్ఫెక్టే అది దానికి ఏమి ఇటు అటు అయ్యేది ఏమి ఉండదు పర్ఫెక్ట్ ఉంటది అది
ప్చ్ మల్లా అందులోకి మల్ల ఉండే దాన్ని బెట్టుకుంటది అ విధానం అక్క చేస్తది చికెన్ మస్తు చెత్తది
మ్మ్ హ్ మా అక్క కూడా చేస్తుంది బాగా చేస్తుంది మా అక్క మా మమ్మీ ఇద్దరు నేను తిని పెడుతా డిమాండ్ మళ్ళ నాది అదే నాకు కావాలి అది ఆల్మోస్ట్ నేనే అడుగుతా అదడుగుతా ఇంకా బగారా విత్ చికెన్ కర్రీ అదడుగుతా
ఉమ్
ఇది లేకుంటే అది అది లేకుంటే ఇది ఏదైనా ఒకటి కావాలి ఇది వీక్ కి ఒకసారి నాకు మా అక్కకి పులావ్స్ కావాలి మండి కావాలి మీరు తిన్నారా ట్రై చేసారా ఎక్కడ మండి
మండీ ఇంతవరకు ఎప్పుడు పోలేదు నేను మండికి అసలు రెస్టారెంట్ కే పోలేదు
అవునా
బ తీస్కెళ్లదు అంత ఇంట్రెస్ట్ అం ఇంట్రెస్ట్ ఉండదు
ఉమ్ ఒక్కొక్కసారి వెళ్ళాలి ఇక అట్లా మైండ్ ఫ్రెష్ అయ్యద్ది ఫుడ్ తింటే
ఉమ్ ఫ్రెష్ అయిద్లే గానీ ప్చ్ కంపెనీ దొరకారు అవ
ఉమ్
ఇప్పుడు నేనేనా అక్కా అక్క ఏనా
అవును
టైం ఉండదు ఇంటికొస్తే పిల్లల తోటి పోతే అక్కడ సరిపోతది
నాకైతే ప్రెజెంట్ ఉన్నా నేను వెళ్ళను నేను రాను అన్నా నన్ను గుంజుకొని వెళ్ళిపోతారు
అవును అసలు మీరు నాన్ వెెజ్ ఫుడ్ కోసం
వెళ్ళాలి నీ నేనే నాకేమో తిరగడం ఇష్టం కాకపోతే నాకు అంత ఛాన్స్ ఉంది తిరడానికి ఫుడ్ గి నేను రాను అని చెప్పి తిన తీసుకెళ్తారు
హలీం హలీం హల్ హలీం ఇంతవరకు టేస్ట్ కూడా చేయలేదు
ఓహో ఇంకా చూడలేదా అయితే చూడకండి ఇక మీకు నచ్చదు చూస్తే హెచ్ బైడి లోనే చూడండి ఇక్కడ చూస్తే అది అట్టర్ ఫ్లాప్ అది ఫస్ట్ ఏ చెప్తున్నా ఉమ్ ఇక్కడ వాళ్ళకి చేయడం రాదు హలీం
ఏదో అట్టట్ట పిండి రుబ్బినట్టు రబ్బెత్తరు అని
లేకుంటే అది ఎంత పెద్ద ప్రాసెస్ తెలుసా అసలు డే మో త్తం వెళ్ళు కొడుతూనే ఉంటారు కొట్టి కొట్టి కొట్టి కొట్టి కట్టలతో అట్లా అయితుది లాస్ట్ కి
హైదరాబాద్ అయినా చార్మినార్ దిల్షుబ్ నగర్ బా మలపేట్
ఉమ్
చార్మినార్ మల్లపేట్ కొన్ని రోజులున్నా లే తీసుకురమ్మంటే అంటే ఎప్పుడు తీసుకురాలే అప్పుడ
ఓహో
ఇంగ అడుగడమే మానేశం
ఆ మా ఫ్రెండ్ కూడా జస్ట్ రీసెంట్ గా ట్రై చేశారు సో ఫస్ట్ టైమ్ అంటా ఆ బానే ఉంటదేమో బాగానే ఉంటది అదేదంటే ట్రై చేసిండు ఫస్ట్ టైమ్ కాలేదంట ఏదో ఇట్లో కొంచెం ఎట్లనో వళ్ళ ఉంది సమ్ ఏదో అనుకున్నాడు సెకండ్ బైట్ థర్డ్ బైట్ పెట్టుకున్న తర్వాత ఇక కాట్లేదు ఇక వాంతింగ్ వచ్చినట్టు ఉంది నాకు అది ఇట్లా తింటను మీరు అది అంటే నెక్స్ట్ టైమ్
ప్చ్ మళ్ళన్నటి మనకి ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ ఉండొద్దు ఫస్ట్
అవునవును
ఆ అక్కడ ఉంటే
ఏదైనా అంతే ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ ఉంటే అది తినలేం మనం ఇవి ఇవేన్ బిర్యానీ అయినా అంతే
ఆ అంతే కొన్ని ప్రిపే ప్రిపేర్ చేసిన వాళ్ళకి తినాలనిపిదు
అవునవును మా మమ్మీ చేస్తాది కదా సో మా మమ్మీ ఏంటి నా బిర్యానీ తను ఏమేం ప్రిపేర్ చేస్తదిో అసలు అవి ముట్టుకోద్దు మా మమ్మీ ఒకటి ముట్టుకునేది ఒకటి రే డ్ చికెన్ రిప్లస్ రుమాల్ రోటీ ఇంకొకటి కదు కీర అని ఉంటది ఆ రెండే టేస్ట్ చేస్తది మీరు తను ఎన్ని రకాలుగా పెట్టినా తినది ఇగ మ మమ్మీ ప్రైస్ అవి ఎం తినరీగ చూసి చూసి చేసి చేసి ఉంటారు కాబట్టి తినరు ఇగ
తిను అంతే అమ్మ ఒక మరి తిినట్ అనిపిస్తది నాకు నాన్ వెజ్ ఒక్క పూట తిన్నాననుకో ఇంకొ పూటకి మొత్తం ఇగ వండిన అంతే ఒక పూట తిన్నా అంతే ఇంకొ పూట అస్సలు తినబుద్దు కాదు
అంతే నేను మా ఆ పండగలు ఉంటాయి కదా అప్పుడు బిర్యానీ ఒక్కటే పూట మార్నింగ్ తినేది ఇగ ఆఫ్టర్నూన్ తింటే ఇగ నైట్ ఇగ అది పోదు ఇగ అది ఎంత ట్రై చేసినా అది లోపలికి వెళ్ళదు ఇగ అదే ఫుల్ అయిద్ది
అవును రేపు శ్రీరామనవమి
రేపా అయిపోయిందా
అయిపోలే రేపే
ఓహో మరి ట్వంట సిక్స్ అని ఎవరో పెట్టి నట్ టున్నారు ఈ రోజు ట్వంటీ సిక్స్ కదా
హుమ్ రేపు ట్వంటి సేవన్
హుమ్ మొన్న ఇన్స్టాలో ఏమో ఎక్కడికి
మాతోోటి అట్లట్లట్ల గుడిీకి ఓ శ్రీరామనవమి స్పెషల్ దేవుడి కళ్యాణం చేస్తరు కదా
ఓహో నాకు ఆ మేటర్ కూడా వెలవదు
హుమ్
నాకు నిజంగా అసలు ఏం చేస్తారో అంత ఐడియా ఉండదు హల్డేనా అం రేపు మరి గవర్నమెంట్
హాలీడ్
ఓహో
నేను చిిరన్యక్క చైతన్యక్క అక్క మేమ అందరం అనుకున్నాం పోదామని నేసి
మ్ హు
అక్కడ ముకుందట టాకీస్ కొంచెం అవుతలుసదది పక్కా ఉంటుందంట గుడడి అటు పోదామన్నారు హు వెనక సైడు వేణుగోపాలస్వామి టెంపుల్ ఉందంట శివాలయం ఉందంట
ప్పుల్ తెలిసేదంటే ఆ ఐ థింక్ అదే అనుకుంటాం మరి స్టేషన్ ఆ సైడ్ వెళ్ అంటే ఈ సైడ్కి కొంచమే దారి ఉంటది
హు అది ఓన్లీ రామాలయం కొత్తగ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ కదా
మ్ హు
అది కదూ అది కాదు
మాకా ద్ తెలుసు ఇక్కడ ఉన్న సాయిబాబా టెంపుల్స్ తెలుసు ఆ కనకలక్ష్మి టెంపుల్ ఉంది కదా అది తెలుసు
వస్తావా నువ్ గుడిలోకి
ఏహే రాను రాన్ జస్ట్ తెలుసు, ఎందుకంటే నేను మొత్తం ఆ సర్కిల్ తిరుగుతనే ఉంటా కదా బయటి నుంచి తెలుసు ఇంకొకటి ఇక్కడ వెంకటేశ్వర్ల టెంపుల్ తెలుసు, ఇంకొకటి హనుమాన్ టెంపుల్స్, దీని తర్వాత ఇంకే టెంపుల్ లుసు గని నాకు
ఉమ్
చిన్నప్పుడు నుంచి తిరిగి తిరిగి తిరిగి మొత్తం, ఈది సరౌండింగ్స్ అంతా తెలుసు ఇగా
మొత్తం లోకలేనా
మొత్తం లోగలె చిన్నప్పటినుంచి, ఫ్రెండ్స్ తో ఇటు అటు ఇటు అటు వెళ్లి వెళ్ళి తిరిగి లాస్ట్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలన్న మమ్మీ పర్మిషన్ కావాలి ఇగ ఇప్పుడు తరగడం ఆపినా ఇప్పుడు ఆపిన, ఒకప్పుడు ఇగ వేరేలా ఉండేది ఇగ సండే వస్తే చాలు, ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం మీ ఇంటికి మా ఇంటికి మా ఇంటికి వెళ్లి తిరగడమే ఇగ
తిరగడానికి అదేం ఆద్దెలావైబేది ఉంటది.
అప్పుడు అవన్నీ ఏం పట్టించుకుంటం మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే ఇగ. ఫ్రెండ్షిప్ లో అవేం రావు గదా
ఏం రావు
అట్లనే ఉండాలె మరి, ఐ విల్ అట్ లనే ఉండాలి.
అట్లుంటనే ఫ్రెండ్స్ అంటరు మరి.
సరే నిన్ తర్వాతకి కాల్ చేస్తా నీకు.
ఆ